హలో అ విన్ సండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికనే ఉన్నాం పాప వాడికేంది
అవునా ఆహా మ్ ఉమ్ తిన్ ఆ తిన్నాం మీరు
తిన్నాం తిన్నాం మ్ రేపు శ్రీరామనవమి కదా ఎల్లుండి.
ఆ అవునండి ఎల్లుండి శ్రీరామనవమి
ఎక్క మీరు విలేజ్ లోనా లేకపోతే మీరు జాబ్ చేసే దగ్గరనా
జాబ్ చేసే దగ్గరే ఉన్నామండి మొన్ననే ఉ ఉగాది కేళ్ళొచ్చాం వారం రోజులు ఇంక మరీ శ్రీరామనవమి కంటే వదలరు కదా
ఒ వన్ ఆ ఆ రోజు కూడా ఉందా
అవునండి.
అక్కడ టెంపుల్స్ ఉన్నాయా రామ్ రాముల వారి టెంపుల్ అట్లా
ఆ ఉన్నాయండి.
మంచిగాచేస్తారా అక్కడ సెలబ్రేషన్ సెలబ్రేషన్ మంచిగా చేస్తారాన్న సెలబ్రేషన్
అవునండి రాముల గుళ్లో చేస్తారు విందు భోజనాలు పెడతారన్నమాట ఇక్ ఇక్కడంతా చాలా బాగా చేస్తారు. శ్రీరాముల కళ్యా కళ్యాణం అవునండి చేస్తారు.
ఓకే ఎలా వస్తారో అట్లా అక్కడ
అత్తరుఫర్మై కర్ణటక లోని ఫస్ట్ టైం ఇక్కడ ఉంటున్నాము. ముందంత విలేజ్ లో చూస వాళ్ళము ఇప్పుడు వచ్చాం ఎలా చేయ ఎలా చేస్తారో చూస్తామండి. మీర్ మీరు చేసుకుంటారు శ్రీరామనవమి
ఈరోజునుండి ఇక్కడ వచ్చేసి నార్మల్గా నైవేద్యం వచ్చేసి పానకము.
హు శ్రీరామనవమి కదే ఫేమస్
ఆ పానకము పెసరపప్పు నానబెట్టింది. ఫస్ట్ మెయిన్ వచ్చేసి దేవునికదే. ఇంకా తర్వాత వచ్చేసి పాయసము స్వీట్ ఉంటది మనం ఏదో ఒక స్వీట్ చేస్త స్కుంటరన్నమాట
ఓకే మీరు ఊరికి వచ్చారా లేదా అక్కడేనా అండి
లేదు ఇక్కడ అండి మేము ఉన్న దగ్గరే తెలంగాణలోనే ఈసారి ఫెస్టివల్
అవునా అక్కడ బాగ చేస్తారా తెలంగాణలో
ఇక్కడ కూడా ఉంది రాములవారి టెంపుల్ ఉంది ఎల్ల ఎల్లుండి వెళ్ళాలి
అవునా
మ్ఇక్కడ కూడా బాగా చేస్తారంట ప్లస్ ఇంకోటి రాముల వారి జన్మదినం కూడా ఆ రోజే కదా
అవునవును
ఆ ఆయనను వచ్చేసి ఎళ్లుండి ఇక్కడ ఆ ఉయ్యాల అని ఉంటది గా ఆ ఉయ్యల్లో వేస్తారంట రాముల వారిని ఆ అది
కళ్యాణం కి వెళ్తే మంచిది అంటారు
అవునవునవునవును చూస్తే వె మంచి చిది అనమాట
అవునండి
కూడా మంచిది చ మాక్సిమం చాలా బాగా చేస్తారు ఇక్కడ ఫెస్టివల్
అవును
ఇక భోజనాలు అన్నీ అక్కడే ఆ రోజు పొద్దున్న వెళ్తే ఇంక మధ్యాహ్నము భోజనాలు అయిపోయినాక రావాలి ఇంకా
రావాల అవును కళ్యాణం చేస్తారు మంచిగా
హ
నాకు ఒక డౌట్ అండి రాములు వారి కళ్యాణం చేస్తారు కదా ఆ పంతులు తాలి కడతారు సీతకి
హ
అంటే పంతులే కట్టొచ్చా లేదా ఎవరైనా దంపతులు కూర్చొని ఉంటారు కదా కళ్యాణానికి
ఆ
బహ ఎందుకలా పంతులే కట్టాలి
అది నాకు కూడా సరిగా తెలీయదు కానీ ఆ రోజు కళ్యాణం కి భార్యాభర్తలు కూడా కూర్చుంటారు పూజలు ఆ స్వామి ఏదైతే చెప్తాడో ఆ పూజల ప్రకారం ఆ టైమ్ టగల్ ఏదైతే ఉంటాదో వాళ్ళు కూడా ఆ రోజు దాన్ని ఫాలో అవుతా ఉంటారు లైక్ ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్ దానికి ఒకటి గేటుఉంటది అన్నమాట దాంట్లో పాల్గొనడానికి ఎంతో అమౌంట్ ఇవ్వాలన్నమాట ఆ అమౌంట్ మనం ఇస్తే ఆ కళ్యాణం లో మనం కూడా వెళ్ళిపో చో చో
అవునా అదే పోయిన సంవత్సరము మా అన్నయ్య వదిన కొత్తగా పెళ్ళయింటే వాళ్ళు కూ కూర్చున్నారనమాట మా ఇంటి ముందు గుళ్లో
ఆ
చేశారో లేదో నాకు తెలీదు
మ్యాగ్జీమామ్ అందరికి ఇలాగే ఉంటది కళ్యాణం అంటే అందరికి సేమే ఇంకా ఎక్కడైనా ఏమంటే స్వామివారి ముందు మంత్రాలు చ తరు మనం కూడా దాంట్లో పాల్గొని కూర్చుంటాం కాబట్టి మనకు కూడా ఇలా ఇలా చెయ్యాలనేసి వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట
అవునా
చేసుకుంటూ వెళ్ళిపోవాల
ఆ హ
అ లాస్ట్ మినిట్లో అలా పూజార ఆ తాలి కట్టేది ఇకా అందరికి అక్షంతలు అవన్నీ కరు లాస్ట్ మినిట్ ఇంట్లో స్వామి వారి దగ్గర ఉన్న అక్షంతలు ప్రతి ఒక్క భక్తునికి ఇస్తారనమాట వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటంద అని చెప్పేసి ఇంటికి తెచ్చు కుంటారు చాలా మంది అవి అక్షంతలో
అవునా అవును అక్షంతలు నేను విన్నా అండి అక్షంతలు తెచ్చుకొని ఇంట్లో పెడతారు శ్రీరాముల కళ్యాణం ఎక్కడైతే జరిగిందో అవి తెచ్చుకొని ఇంట్లో పెట్ పెట్టుకుంటే మంచిది అంటారు
మంచిది బ్లస్సింగ్ గోటి కొంతమంది ఇది మనం పెళ్ళిళ్ళ అయితే పెళ్లి కార్డ్స్ కి బొట్లు పెడుతుంటారు కదా దాంట్లో కూడా కొన్ని కొన్ని నమాట అన్నిటికి సరిపోయేలాగా కొన్ని కొన్ని కొన్ని వేస్తారు మంచిది అనమాట అట్లా వేస్తే హ్మ్మ్ ఇంకా హైలైట్ అంటే భద్రాచలం
ఆ
భద్రాాచలంలో వాయస్
అవునండి మీరు భద్రాచలం కెలుప్పుైనా వెళ్ళారా పడవలు రెండు రోజులు ప్రయాణం ఉంటుందంట. గాదా ఆ గోదావరి సినిమా చూసినప్పుడల్లా నాకు భద్రాచలం వెళ్ళాలీ. వినిపిస్తుందండి ఎంత చక్కగా ఉంటుందో శ్రీరాములవారి కళ్యాణము అక్కడికి వెళ్ళి చూడాలంటారు తెలుసా
హైలైట్ అది ఇంకా
కొంతమంది శ్రీరామనవమి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పడవలోనే వెళ్తారండి. అక్కడ పడవలో అన్ని చేస్తారు
ఉ మనం మాక్సిమం ఒక నెల రోజులన్నా అయితే అవన్నీ ట్రిప్ చూసుకుని రావచ్చు.
అవునవునండి. అది మనము శ్రీరాముల కళ్యాణ్ మనం చూడాలం టె ఎన్నో రోజుల ముందు బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకుం కుంటేనే ఆరోజు మనం వారి కల్యాణం చూడొచ్చు.
చూడొచ్చు హ్ ఉ ఊ భద్రాచలమా కంటే హైలెట్ ఇంగ
అవునవును ఎంత కాస్ట్లీ ఉంటుందో అప్పుడు టికెట్స్ అక్కడంతా
అక్కడ దొరకాలంటే ఇంకా లక్కు ని బేస్ చేసుకోని నుండాల ఆ కళ్యాణం కి మనకి దర్శనం దొరకాలంటే
అది గోదావరి చూసి గోదావరి సినిమా చూసినప్పుడు అం త నకు ఆ భద్రాచలం లో నేనున్నట్టు నాకు ఫీల్ అనిపిస్తుంది. అంత బాగుం
బాగుంటుంది అది పీస్ఫుల్ గా ఉంటది మూవీ కూడా అది
అవును
దాంట్లో ఒక ఫైవ్ ఉండదు. ఇక ఒక ఏమ్ ఉండదు. ఒక సీన్ ఉంటది అది కూడా ఏమి ఉండదు ఫీస్ ఫూల్ గా వెళ్ళిపోతుంటది. చాలా బాగుంది నువ్వే
హ్ హ్ హు మీరు ఎప్పుడైనా ఎప్పు ప్పుడు అనుకోలేదా నేను భద్రాచలం వెళ్ళాలి. శ్రీరాముల కళ్యాణం చూడాలి. అని మీరే ప్
అనుకున్నా కాని టైం నాకు కుదరడం. లేదు వెళ్ళాలంటే
అవునా
దాని ప్రాసెస్ ఎలాగ
అదయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లే వెళ్లాల్సిన ప్లేస్ అండి మనము శ్రీరామ్ నవమికే కాకుండా ఎపుడైనా పిల్లల కోసం ట్రిప్పు అవును
నార్మల్ డేస్ ఏలా రావాలి
హ్మ్
ఇంకేంటి మీ సైడ్ ఫేమస్ టెంపుల్ ఏది
ఫేమస్ అంటే ఏం లేదండి మేము పల్లెటూరు అన్న మాట మాది ప్యూర్ పల్లెటూర్ ఇంకా అన్ని చిన్న చిన్న గుళ్ళుంటాయి మా ఊర్లో పా కొంతకాలం కూడా ఆంజనేయ స్వామి గుడి ఉందండి మా నాన్నలు చిన్నప్పుడు కాలం నుంచి ఆ గుడి ఉందన్నమాట అది కుడా బావుంటుందండి
ఎక్కడ అది
మేమున్నది మా ఊర్లో క్యాంప్ అంటారు మాది ఓసీ కాలనీ అంతా అది ఊర్లో ఉ ఉందండి టెంపులు ఊరు లోపలికి వెల్ల అన్నమాట లోప్ లోపల కంటే సందులో ఉంటదా టెంపుల్ మంచి టెంపుల్ అంటారు అది ఉద్దేహాల్ అని మాది
ఆ ఆ ఆ
ఉంటుందన్నమాట టెంపు లు లో పల కి ఊర్ లో పల్కి మేము ఉన్న చోట ఉండదు మేము క్యామ్ పనే దగ్గర ఉంటాము అక్కడ ఉంటద అన్నమాట
ఆహా
హ్మ్ చాలా బావుంటుంది
మా సేమ్ ఆంజనేయ స్వామి ఉన్న దగ్గర కూడా ఈ శ్రీరామనవమికి చేస్తారు పూజల
మా అవునండి, మా ఇంటి ముందు రీసెంట్ గా ఒక ఐదు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అయింద అన్నమాట శ్రీరాములు వారి టెంపుల్ కట్ టెసి అక్కడ ప్రతి శీ శ్రీరామునవమికి మంచిగా చేస్తారు కళ్యాణము. మంచిగా విందు భోజనాలు పెడతారు. పొద్దున్న నుంచి పొద్దున్న ప్రసాదాలు స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం విందు భోజనం, మిగిలితే రాత్రి కూడా అందరికి పెడతారండి.
ఉ ఉ ఊ
ఇస్తారు
సో ఈ సారి మీరు మిస్సవుతున్నారు ఐతే
అవును మిస్ అయిపోతున్నాం
ఇంటి ముందరే పోయిన సారి మీరు లేరా అక్కడ
లేదు లేమండి
ఓక్
మా అమ్మ వాళ్ళ అందరు బాగా వేల్ ళ్లారనమాట అక్కడికి
ఇంకా ఇంటి ముందురే కాబట్టి మొత్తం వైబ్రేషన్ అక్కడే ఉంటది
అవునవును డెకొరేషన్ లైటింగ్ అంతా అవును అండి
ఇక్కడే మళ్ళా అన్ని పాటలాంటా అన్ని ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఆ స్కూటి జీలు వేయడము సామాలు అన్నీ పెట్టింటారు ఇంకా
అవునండి
ఉ అంట
ఇంకేంటండి అయితే విశేషాలు ఇంకా
ఆ ఆ ఇంకా పడుకుంటాం ఇంకా తినేసాము ఇప్పుడే
అవునా
వెలి ఇంకా ఎల్లుండి వెజిటబుల్ కాబట్టి ఇంకా పూలు ఆ మామిడ ఆకులు ఇంకా కొన్ని టెంకాయ దేవుడికి సంబంధించి కొన్ని తెచ్చుకోవాలి రేబు ఇంకా ఎల్లుండి ఎర్లీ మార్నింగేలాయాలి పూర్న టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళాలి ఆయి ఇంట్లో పూజ చేసుకొని చిన్న పాప ఉంది ఇ పాపని రెడీ చేచ్చుకొని ఇ టెంపుల్ క వెళ్ళాలి ఇంకా వెళ్తే ఇక మక్జామ్ టూ టూ థట్ అవుతుది మీము వచ్చే లోపల ఇంకా భోజనాలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా అక్కడ
అవును ఉంటాయి ఉంటాయి
ఇ చేసుకొని రావాలి ఇంకా మా పాప ఏడవకోకుండా ఉంటే ఉంటాం ఏడ్చిందండి ఇంకా మధ్య
ఊ
ఉ మా పాాపను బేసి వస్తాన ఓకే అండి
ఓకే అండి అయితే బాయ్